ఏం జేస్తన్నావ్
ఏం జేయలే తింటున్నా నువ్వు
నేనా ఖాళీగా కూర్చో ఉన్న
హెచ్ డి టివి రేపు
ఏమి
ఎగ్జామ్ ఉంది గదా రేపు హెచ్ డి టి
హెచ్ డి టి ఎగ్జామ్ ఉందా ఎప్పుడు చెప్పింది మీ
ఈ రోజు చెప్పిందిగా ఎగ్జామ్ రేపు పెడతా అందుకే నేర్చుకోమని చెప్పిందిగా
ఏయే టాపిక్స్
సిద్ధ ఆయుర్వేద
అవి ఓన్లీ ఇప్పుడే చెప్పడానికి మాత్రమే కదా ఆమె చెప్పింది ఎగ్జామ్ రాయమని చెప్పలే కదా
ఆ అబ్బా రేపు ఎగ్జామ్ అందుకే చదువుకోమన్న
అవునా
మ్
ఏందో మాకు తెలీదు మాకు తెలీల అస్ల ఆమె ఎగ్జామ్ చెప్పిందని కూడా
హలో బి పి పి కే
బి పి పి కే మేడం ఆ వస్తుందంటావా
ఈ రోజు డిష్కర్షన్ జరిగింది సూర్య రియాక్ట్ అయింది ఆమె కోసం అయితే ఏంది మే నువ్వు
ఏమో మే నాకు డౌటే వచ్చిదో రాదో
ఆమె కోసమే ఆయన స్టాండ్ తీసుకున్నాడు
అబ్బా అబ్బా ఆమె పెద్ద వైస్ ప్రిన్సిపల్ ఆయన ఆయన ఓవర్ యాక్షను మ్ ఆమే కోసం ఆయమ్మ కోసం తీసుకుంటారులే నిన్న ఆమే ఎల్లిపోయేది చూసి సున్నాడాయన అందుకే క్లాస్ లేకి వచ్చినప్పుడు పోయినప్పుడు ఏమైంది అనేసి అడిగినాడు
కింద చెప్ప కింద వార్నింగ్ పడిందిలే ఆయనకి చెప్పమని ఇన్ఛార్జ్ కదా
ఆహా ఆమె ఎంతైనా ప్రిసిపల్ వైఫ్ కదా వైస్ ప్రిన్సిపల్ ఆమ ఆమె చెప్పిన మాట ఇన
ఆమె వైస్ ప్రిన్సిపల్ హా
మ్ ఎందుకు వాళ్ళు ఇద్దరు తీసేస్తా అని ఇండ ఈళ్ళిద్దరూ ఉండిపోతారు
అది నిజమేలే
మ్
మ్
ఓకే క్యాబిన్ ప్రిన్సిపల్ క్యాబిన్ అనుకున్నాదో ఇంకేమనుకున్నారో
ఎందో మరిన వాళ్ళు
ఎందోలే మరి ఓవర్ యాక్షన్ చేస్తాడ్రు వస్తాడు చూస్తి రేపు మోన్నాడు చూస్తా ఉండుపో వస్త తరుడు ప్రిన్స్ పైకి మమ్ క్లాస్ కి
రానీ వస్తే ఏం చేయలేం కదా
వచ్చి ఏం చెప్తాడో ఏమంటాడో
రేపు ఆమే వచ్చిద్ది సబిహా రేపు వచ్చి ఎగ్జామ్ రే రేపు కాని రాయకపోతే ఇంకా ఆమె అలిగిద్దెమో లేకపోతే ఇంక రేపు ఆమె రాకపోయిందంటే ఇంకా అంతే సంగతి ఇంకా రాదు వేరే వాళ్ళు వస్తారు
ఆ కొత్తాం ఆమె వచ్చింది గా మొన్న
ఆ ఆమకు మ్ హా మే బి ఆమె వచ్చిదేమో మ్
ఏం తింటరుమా దో వచ్చాంది
కాలేజ్కి వస్తుందా
వస్తుంది వస్తుంది ఫస్ట్ టైమ్ క్లాస్ లో చూస్తి ఈరోజు పొద్దున
అవునా ఇంక ఆమెనే ఎస్టారేమో అయితే ఆమె దేనికి లేదు కాదు
ఈయనే కదా
అయితే ఆమెనమ్మా ఇంకా మనకి మంచిదేలే ఇపట్లో ఏమి ఓవర్ చేయరు తర్వాత ఓవర్ చేస్తరూ అప్పట్లో కిపోతాదిది
ఈ సెమ్ అయిపోద్ధంటావ ఏమో ఆయన కొంచెం ఎక్స్పీరియయన్స్డ్ పర్సన్ లాగ ఏం చేసి
ఎక్స్పీరియన్స్ వదిలే కాలేజ్ ఫస్ట్ కదా
ఆ
మనం కొత్తే కదా అవునా కదా
అవును
అవ్వాలి కదా మూవ్ అవ్వాలింటాం తప్పత ఆ పల్లే మన సిలిండర్లు లేవని అన్ని కొన్ని దిక్కలు కాలేజీలు సెలవు ఇచ్చారంట
అవునా
ఇప్పుడు యుద్దాలు కదా సలిండర్స్ లేవు కదా
ఎవరు చెప్పిరి
ఏంది ఎవరు చెప్తురు అంతే గురు వస్తుంది కదా ఫోన్లలో
కాలేజీ లో ఏమోగానీ పీజీలో అయితే బెంగళూరు లో పోయి మీద చేస్తానరంట కట్టలిపోయి మీద
కొన్ని కాలేజీలలో హాలిడే ఇచ్చారండి ఇప్పుడు కావ్య అన్నారు మనకు కూడా ఫుడ్ ఇంకా తగ్గి రంట పట్టడం
ఇప్పుడు ఏం పెట్టినా ఇప్పుడు ఏం పెట్టినారని తగ్గించడానికి
క్వాంటిటీ
ఉహు
హ
ఏడాడో వార్లు జరిగితే ఏడో ఇది చేస్తే మనం ఏం చేస్తాం దాన్ లకి
సిలిండర్సు ఆగిపోతున్డ్ల అది ఏంటిది
స్టార్ కాల్స్ అన్నీ
లేదు ఇంకా మూడుండయి చేబుద్దిగాక్కా ముని
పదహైదు ఉన్నయ్ మే
నువ్వు ఇప్పుడు రాలడానికి మాకెప్పుడ రడానికి తేలాల
నాది ఎప్పుడు వచ్చింది మొన్న వచ్చింది త్రీ డేస్ అయి వచ్చి
ఆ మీకంటే ముందు వచ్చింది సబీన నాకు నేను చేయలేదు కానీ
ఆ
చస్త ఇప్పుడు
ఎవరు మాట్లాడతారు అసలు ఎవరికి ఎవరు ఫోన్ చేసినా ఏదో ఒకటి చెప్తుండ్రు
అవునా మనుషి కి ఐదు చేయొచ్చు
ఆ
తర్వాత ఇంకొకరికి జై
ఆ
ఆ
అట్ట గ్యాప్ ఒకరి తర్వాత ఒకరి తర్వాత నాకు పడుతుంది
ఆ ఇంక ఇడ పిజిలో ఫోన్ చేస్తే తినేసిన తర్వాత మెసేజ్ చేస్తాం అప్పుడు కావాలంటే చేదువులే అన్నారు
అవురు వీళ్ల
పీజిలో ఉండేఒళ్ళు
అదే అదే నంది
హ
హు ఈ రోజు రాలేదు కదా
ఇంటికి పోయినారు అంట
ఉహు అవునా ఈయప్ప అందుకని రెచ్చి పాతుండు పర్మిష్ అడక్కుండ ఎట్ట బొయిండు పర్మిషన్ అడక్కుండ ఎట్ట బొయిండని
ఆ అదొకటి ఇంక మన లాస్లు చేసే ఇంకనూ దరేగి పోతాంది ఆయనేమో కంట్లటేమన మీ క్లాసోల్లే రావాలి అట్ల మీరు వాళ్ళ క్లాస్ ఇన్ఛార్జ్ ఇట్లెట్ల వార్నేమన రెచ్చి గొడుతున్నారే ఏమాయన్ని
అదేలాగుంది
అదా
నేందక్క
ఆ ఈల్ మేడం వాళ్ళుగానన్ కానీ ఆయన పాపము మన క్లాస్ ఇన్ఛార్జ్ గేయించుకున్నప్పుటి నుంచి ఏదో ఒకటి ఆయనకి మనోళ్ళు ఆ అటెండెన్స్ పర్సెంటేజ్ తక్కువ వస్తారు సరిగ్గా చెప్పింది విండు గ్యాడు చెప్పు ఉ
ఆ
ఏరురు ఉన్నారు
నేనొక్క యాడికి రావాలంట సికింద్రాబాద్ అంతుందులే ఈడ్నించి ఆడికి నమ హైదరాబాద్ రాలే పాత ఉమ్ అక్క ను స్నానం బొయినా స్నానానిగి బొయినప్పుడు తీస్కొరా అక్క
ఆ
భవ్యక్
ఊహు
చెప్పు సబీహాం
చెప్పమ్మా చెప్పమ్మా నువ్వే ఏదో పక్కన మాట్లాడతు ఏం కాల ఇంటికి నెక్స్ట్ వీక్ లో పోదా వెన్స్డే ఆర్ తర్స్డే
ఓహ
వెన్స్ ఆ థర్స్డే ఉగాది గదా ట్యూస్డేగాని వెన్స్డే గాని బోదామ్మన్ కుంటాన ఏంది మండే నుంచి మిడ్ ఇట్లా అట్లా అంటా మండే నుంచి మిడ్డ్ ఎట్టమే ఇంటికి బొయేది
మండే అంటా
యామే పోవ నేను రాయను నేన్ బోలండి రేపే పోతా ఇంటికి బో నేన్ బోను నా ఇంటికి బొల్లా మా అమ్మ చెప్తానే ఉంది రారా అనేసి మండే నుంచి మిడ్ అంటే సండే ఎళ్ళిపోతా ఇంటికి పెట్టుకోనిలా ఆబ్సెంట్ మన రాయను
ఆ పెద్ది ఒకటే సుక్కా స్నానానికి బొయిన్వా ఏం మే ఇప్పుడే చేస్తుండ్రు చెప్పు సబీహ నువ్వు గూడ స్నానానికి బొయ్నవా
ఆ లేదు నేను ఇడు కాలీరూమ్ లో ఉన్న నేను ఎందుకు పోతామే నేను రేపు పొద్దున చేస్తా
ఏమి
అ
నువ్వా నువ్వు ఆన్నెందుకున్నవు పో చెప్పు ఆ స్నానం రేపువీమా సబీహ
రేపు పొద్దున్న చేస్తాను నేను ఎప్పుడు నైట్ చేయను
అవున
ఆ నైట్ చేసినా మళ్ళీ రేపు పొద్దున చేస్తా ఏం మే నవ్వి సస్తానవు బర్ర నవ్వినట్టు
నా అంత వారెస్ట్ ఎవర లేరని నేనని నవ్వుకుంటున్నా సమీరా ఆ
ఆ
ఇప్పుడు ఒకటి చేసినా తిక్కల్ తిక్కల్గ చేస్తున్నా ఇప్పుడు ఇంటికి పోయి వచ్చిన కడినుంచి ఏమి అర్థం కావట్లేదు మళ్ళీ ఇంటికి పోవాలి సమీరా మైండ్ బాగుండట్లేదైతే
ఇయ్యా పర్మిషన్ ఇస్తాడమే ఈ సారి ఇంటికి పోడనికి నీకు ఇస్తాడమే పర్మిషను అడగంగానే ఇచ్చేస్తాడు మీ ఆ ఆ నీ పని ఏమంత అభిమానం పెరిగిపోతుందిని
ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు మే
ఏమో చుద్ద్దంలే మరియాడా అంతరీయాట్ అస్సలు ఆడ ఏం
ఆడ ఏం లేదు ఆయన పోవర్గా రియాక్ట్ అయ్యాడు అందరూ అదే అంటున్నారు ఏం చేసొచ్చే నేను నేను చిక్కాయనికి ఈ రోజు ఫుడ్డు లెక్క
ఆ ఏదో ఒకటిలా సొట్టు దొరికింది అనుకోని ఆయన ఓవర్గా రియాక్ట్ అయి ఉన్నాడుంటడి
అంతే ఆడ కింద ఆయన వంచిండ్రూ ఆయన బాగా ఆయన నేను చిక్కిన నన్ను వంచిండు
ఆ మరి ఆయన ఆయన ఆయన ఓవరాక్షన్ కాకపోతే ఏంటి మే ఇప్పుడు ఆయన దృష్టిలో ఎవరు మంచిగా చదివే వాళ్ళు అన్ని పాస్ అయిపోయిన వాళ్ళు మంచిగా చదువుతారన్న ఆయన దృష్టిలో లెక్క అప్పటికి
అంతే చెప్పాడుగా నేను చూపిస్తా వేరియేషన్ అని
వేరియేషన్ అదేందది అంటే ఇంతకు ముందు చది చదివి వాళ్ళకి ఒక రకం చేస్తడు చదివని వాళ్ళకి ఒక రకం అకమా ఇప్పుడు ఇప్పుడు చ చదివే వాళ్ళు కూడా చదివవా ఇప్పుడు మనం చదవవుమనా దృష్టిలో లేెక ఇప్పుడు ఫెయిల్ అయినా కాబటి మనం చదవమనా
అదే మరి త ఆయన చెప్పాడు కదా నాకు అన్ని పాస్ వాళ్ళు ఒక లెక్క మిమ్మల్ని ఒకలా ట్రీట్ చేస్తా వాళ్ళని ఒకలా ట్రీట్ చేస్తాప్పి
ఆ అది అది అట్లా చేయడం తప్పుమే అందరినీ ఈక్వల్ గా చూడాల చూపించాల పార్షయాలిటీ ఎక్కడ అడ చెప్పేసి అక్కడ అందరి ముందర చెప్పడు కద నేను చదివ వాళ్ళని ఇది అనేసి
ఉమ్ ఆయన చెప్తాడు
మనం చదవలేమా ఆ
మందా త్రాస్ పెట్ట
ఆ
ఏం చేయలేం
మరి ఓరుయన ఆయనది
అది పాస్ కరెక్ట్ ట్వంటీ ఫైవ్
బాయ్
అయిపోయిందా పది నిమిషాలు
యింది బాయ్ ఇంకా ఎక్కువయింది టెన్ ఫిఫ్టీ
సరే బాయ్ అఓ